హ
హలో
హలో సయిటీ ఏంస్న
హయ శరీష ఏమీ లేదు ఫోన్ లో రీల్స్ చూ టైం పాస్ చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు
నీనా అదే ఓే ఓకే ఒక సారిగారి గురి వంచి మన కాలేజ్ డేస్ గు గురించి గుర్తొచ్చాయి
అయ్యో సేవ్రా నేను కూడా కొంచెం ముందు ఒళ్ళు పిక్చ్చి చూస్త న్న చాల్డ్ మెమోరీస్
ఉమ్ గుర్తుంధా ప్ర టీ మనం ఎ ఎంత నర్వస్ గా ఉన్నాము
హు హు హా అవును స్టేజ్ మీద మాట్లాడాలంటే షేక్ అయ్యాము
బట్ తర్వాత ఫుల్ అయి ఎంజోయ్ చేసాం
ఉమ్ అవునురా ఆ రోజు నుంచే మన ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయింది కదా
ఉమ్ క్యాంటీన్ మెమోరీస్ గురించి మాట్లాడితే
హు హా అయ్యో డైలీ అక్కడే టైం పాస్ కదా మనకి
క్లాసెస్ కన్ క్యాంటీన్ ఎకువ ఇంపార్టెంట్ ఇచ్చేలా
కరెక్ట్ ఏరా ఎక్కువ క్యాంట్లోనే ఉండే వాళ్ళం మనము
ఉమ్ వన్ మంత్ కి పంపించిన డబ్బులు ఒక్క రోజులో కతమ్ అయెటివి
అవును రా చాలా రోజులు చ ఎక్కువ క్యాంటీన్ లోనే ఉండే వాళ్ళం అధే బతుకు అయ్
నువ్వు ఎప్పుడు కాలేజ్కి లేట్ వచ్చి బయట నిలబడేదానివి
ట్రాఫిక్ రా ట్రాఫిక్ అట్లా ఉంది కదా ఇప్పుడు బయట
ఉమ్మ్
ఎగ్జామ్స్ సీరియల్స్ అయిపోతున్న
అవును రా లాస్ట్ మినిట్ నాకు చాలా భయం తో సో ఎగ్జామ్స్ టైం కి వచ్చే వరకి కొంచెం స్ట్రిక్ట్ గా చదువుకుంటా
ఉమ్ మనం నైట్ కాల్స్ లో డౌట్ డిస్కస్ చేసే వాళ్ళం గుర్తున్నాయా
అవును కొన్ని డౌట్స్ క్లియర్ అయ్యి కొన్ని అలాగే కన్ఫ్యూజ్ ఏదో ఒకటి రాద్దాంలే ఆ టైం వచ్చినప్పుడు ఏదో ఒకటి చదువుదాంలే అని అనుకునే వాళ్ళం
ఆ అ అవున్రా ప్రాజెక్ట్ంగ్ మనం
అవును మనకి ల్యాప్టాప్ కూడా లేదు ఎస్పెషల్లీ లీ కోడింగ్ పాట్ వేరే వాళ్ళ ల్యాప్టాప్స్ని యూస్ చేసుకొని మరీ చేసేవాళ్ళం అప్పట్లో కొనిమ్మంటే కూడా కొనిచ్చేవాళ్ళు కాదు కదా మనకి తొందరగా ఇంట్లో తీసు సిట్యుయేషన్స్ అలా ఉండవి
ఉమ్ అక్క ఎస్పెషల్లీ కోడింగ్ పార్ట్ కదా
అవును గూగుల్ లేకపోతే మనం పాస్ కాలేదు
నిజమే యూట్యూబ్ హమ్ గూగుల్ లేకపోతే మనం పాస్ అయే వాళ్ళం కాదు
అలో వాళ్ళు చెప్తే పాస్ అయ్యామా ఏంటి యూట్యూబ్లో చెప్తేనే కదా మనం మ క్లాసెస్ విని అవి చూసి పాస్ అయ్యాము మనము ఫీజు కట్టాల్సింది కాలేజ్కి కాదు యూటూ టుుబ్లో సివే యూట్యూబ్ లో స్లేటర్ వాళ్ళకి
ఆ అవుంద నిజమే అది కూడా
ఉమ్ ఇప్పుడు చూస్తే ఆ స్ట్రెస్ కూడా స్పీట్ గా అనిపిస్తుంది
హూమ్ అవును క నిజమే అప్పుడు బ్యాడ్ అనిపించ ఇప్పుడు మెమోరీస్ లాగా ఫ అ
ఉమ్ మరి పదు నీ రోటిన్ ఎలా ఉంది
మార్నింగ్ లేచి కొంచెం స్టడీ తర్వాత మొబైల్ మళ్ళీ స్టడీ ట్రై చేస్తా అంతే
ఉమ్ సేమ్ నేను కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కష్టం
ఆ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే కొంచెం టెన్షన్ అవుతుంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే కొంచెం టెన్షన్ వస్తుందిరా
నా కూడా జాబ్ దొరుకుతుందా లేదా అని డౌట్
బట్ ట్రై చెయాలి కదా మనం
అవును గీవ పీవకూడదు
నేను కొంచెం ఐటీ స్కిల్స్ నేర్చుకుంటున్నాను
ఉమ్ స్లోగా స్టార్ట్ చే్య ఇంటర్వ్యూస్ గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది
ప్రాక్టీీస్ చేస్తే బెటర్ అవుతుందిలే
ఉమ్ మనం కలిసి ప్రిపేర్ అవ్వమా
ఆ సూపర్ ఐడియా
మాక్ ఇంటర్వ్యూస్ కూడా ట్రై చేయద్దామా ఏఐ వాళ్ళు అంటే ఏఐతో మాక్ ఇంటర్వ్యూస్ ఈజీగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు మన మన టాపిక్ దనికిస్ దానినికిస్తే అదే సెర్చ్ చేయి తీసుకొని కంటద్ది అదే సో ఏ అయితే మనకి ఇంటర్వ్యూ నాలెడ్జ్ పెరిగిది ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలో ఆ కాన్ఫిడెన్స్ వచ్చిద్ంది ఇప్పుడు ఏ వల్ల చాలా చెైనే స్వచ్చాయి కదా మరి
హ అవును కాన్ఫిడెన్స్ వ పెరుగుతది కూడా తిరుగుతుంది మనకు నీక్ ఎప్పుడైనా ప్రెజర్ ఎక్కువ అనిపిస్తుందా
కొన్నిసార్లు ఎక్స్పెషల్లీ అద వేరే వాళ్ళని చూస్తే
కంకార్ అవ్వడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది
అవును ఉమ్ మా న ప్లీస్ లో వెల్
కరెక్ట్ స్లోగా అయినా
థ్యాంక్స్ రా మాట్లాడితే కొంచెం లైట్గా ఫీల్ అవుతుంది
ఎనీ టైం రా
మరీ కొంచెం ఫఅన్ టా
ఆ దానికేంటి సీరియస్ అఫెక్ట్ చాలు
తిన్నాం
అయ్యో చాలా మంది
మే
హ్మ్మ్ అయ్యో చాలా మంది
టీచర్
క్లాస్ మొత్తం నవ్వేశాడు
మాది అర్థంకి చేద్దామా మాది అవుట్ లో ప్లాన్ చేద్దామా